హలో
తే అండి
నమస్తే అండీ
పండరండి
ఆ బానే ఉన్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే ఇక పడుకొని లేచాము
సాయంత్రం పనులు స్టార్ట్ అయినాయండి
సున్ ఇంకా రాలేదండి శరభత్ చేసుకుందామ చూస్తున్నాం నిమ్మకాయ శరభత్
టీ తాగుతారండి సాయంత్రం
తాగమండి టీ
ఉహు చాలా మంచోళ్ళు మీరు మంచి అలవాటు
టీ తాగమండి మేము పాలు కూడా పట్టమండి
ఎంత ఎండ కొట్టని ఎంత అగ్నిప్రయణం రాణి మాకైతే కొంచెం టీ కావాలి ఐదేంటంటే
అవునండి మేము టి అసలు తాగమండి
ఉ
ఇగ టీ పెడితే మాకు బిస్కెట్స్ కావాలి
అవునా
ఈరోజు హహహహ మాకు బిస్కెట్స్ కావాలి టీ ఉంటే
అవునా హే హే హే హే
అంటే ఇహ్ బిస్కెట్ తింటే మన లేనిపోని రోగాలు ఎందుకు తెచ్చుకోవడం అసలు టి ఏ మానేసినాం ఇగ
అంతే అండి అది ఆ
ప్రతిరోజు బిస్కెట్స్ కావాలి
ఉ మైదా కదా
అందుకోసమని ఆ అవునండి ఉ ఈరోజు టమోటా కూర చేశానండి
అవునా ఎండాకాలం ఏమీ తిని బుద్ధి కావట్లేదండి
అవునండి ఎండాకాలం పప్పు చారు ఉంటేనే మంచిగా తినాలనిపిస్తది ఇంకా రోజు పప్పు ఆ అవునండి ఉ
స్
రోజు పప్పువేయడం అయితుందని ఈరోజు టమాట కర్రీ చేశాను
మజ్జిగ, పెరుగు అది నిమ్మరసము అమ్మో అవే తాగడం అయితుందండి తినడం అంటే ఏం తిన బుద్ధి ది లేదండి.
ఆ అవునండి నిమ్మరసం అయితే మంచిగా పోతాంది లోపలికి
ఈ నిమ్మరసమును మజ్జిగ కొబ్బరి బోండా కు తీసుకున్నంత
అవునండి అవునండి.
ఉ
తెచ్చుకుంటారా అండి మీరు బోండాలు
అవును లేదండి నిమ్మరసమును మజ్జిగనే బోండాలు తెచ్చుకోమండి
మేము గూడ అంతే నిమ్మరస
నిమ్మరసం తాగుతాము మజ్జిగ దాగుతాము అంతే అండి
ఆహ అవున్
ఊరగాయలు ఎక్కువ యేసుకుంటాము
అవునా అండి
ఎండాకాలం కాబట్టి ఇంత పప్పన్నం మామిడికాయ
ఉను ఆహ
నిమ్మకాయ పులిహోర అదే అయితుంది
మామిడికాయ పులిహోర ఎలా చేస్తారండి
మామిడికాయ కొంచం గీకుతామండి గీకి పొట్టు తీసి గీకి ఆ కొంచెము అన్నం కొంచెం పుల్లలు పుల్లలు వండి అన్నం చల్లార్చి అందులో కొంచెం పస్ పసుపు ఆయిల్ యేసి అన్నంకు మంచమా కలిపి ఈ మామిడికాయను మామూలుగా పోపు కొంచెము మిక్సీలో ఒక్కసారి గిట్లా ఒక్కటే సారి ఇట్లా గిర్రమ్ అనిపిస్తా అండి
ఉహు
అనిపించి అది అన్నం కు పట్టిస్తా అన్నము కు పట్టిచ్చి మామూలుగా పల్లీలు కరివేపాకు ఎండుమిర్చి మెంతి పొడి వేసి పోనీ ఇలా పోని గోలిన తర్వాత ఈ అన్నంలో వేసి కలుపుతా ఉప్పు వేసి అంటే మామిడికాయను నూనెలో వేస్తే పులుపు అనే పవ అది పోతాది అని అన్నంకే పట్టిస్తా అండి
ఆహా చాలా మంది ఇట్లా ఆయిల్ లోనే వేస్తారు అయితే మామిడికాయ పేస్ట్ ని
వేస్తాం కాని ఇగ నేను వెయ్యానండి అట్లా
డైరెక్ట్ అన్నంలోనే కలుపుతారు ఉహు ఒకొకరు ఒక్కొక్క రకంగా చేస్తారండి
అవునండి చాలామంది నూనెల్లో వేస్తారండి
ఆహ అదే చాలా మంది నూనెలో వేయ్యంగానే చూసానండి
నూనె ఎందుకు ఎక్కువ అన్నట్లే నేను అన్నం కే పట్టిస్తా అన్నంముకు పట్టిస్తే కొంచెం నూనె తక్కు తక్కువ పడతాయి
ఆహా
అట్లా అనండి
ఆహా అవును
అన్ని మందుల తిండ్లు కదండి మందుల తిండ్లు కొంచెం నూనె చక్కెర కొంచెం తక్కువ ఎంత తక్కువ వాడితే అంత ఆరోగ్యంగా ఉంటాము
అవునండి
లేకుంటే రోగాల్ని కొని తెచ్చుకోనుడు అయితుంది
అవునండి ఏ మాకైతే నూనె ఫుల్ అన్నిట్లల్ల
ఉమ్
నాకు వద్దు నూనె వోయేస్ అంటర్ గన్ నాక్ ఎందుకో నూనె లేంద్ అస్సలు తినాలన్ చ్చదండి
అంతేగ తినబుద్ధి కాదండి పిల్లలు కూడా మో నూనె లేంది తినరు ఇష్టపడరు
పైన నూనె తేరుకోవాలె గంజుల కర్రీ యేస్తే మా ఆయనేవొ తిడతా ఉంటడు ఇది నూనానా నీళ్ళ అని
ఉమ్ అంత వాడద్దండి తగ్గించాలి
నాకేం అలవాటయిపోయింది
అలవాట్ను కాస్త నెమ్మదిగా దగ్గిచుకోండి
ఉమ్మ్మ్ హ్ ఇంకా అండి ఏం వాటర్ తగుతారండి మీరు మిండల మామూల్ ట్యాబ్ వాటర్ తగుతారా అండి మున్సిపల్ టాప్యినా
ఆ మిల్ వాటర్ తాగకూడదు గదండి అందులో కెమికల్స్ కలుస్తాయ్ గద
ఊమ్
ఎందుకండి మీరు మీర్ తాగుత్
అహా లే లేదండి లేదు లేదు మేము గూడ మున్సిపల్ వాటర్ యే తాగుతాం అండి
ఆ తాగొద్దండి మినరల్ వాటరు ఇప్పుడు ఏదో గోడలక్ ప్యూరిఫై వెట్టించ్చుకుంటారు ఇప్పుడు మన ట్యాంకు లో ఉన్న వాట్ త్రంతా ఎప్పుడో మనం నెల రెండ్ నెలకోసారి కడుగుతాం ట్యాంక్ అవ్వే నీళ్లు ఫిల్టర్ అయిన నీ ఫిల్టర్ అయ్యి మనం తాగడము అద్ దీ రోగాలను కొని తెచ్చుకునుడే కదాండి
నాకేదో అ ఒక్కొక్కసారి అనిపిస్తది ఈ ట్యాంకు ల పైన ఏవో ఏవో వడతయి మళ్ళవి వాటర్ ప్యూరిఫై చేసుకొన్ తాగడం ఏంటి అనిపిస్తుందండ్ ఒక్కొక్ ఒక్కసారి ఎప్పుడో మనం రెండు మూడ్ రో సంవత్సరాలకొక్కసారి కడుగుతాం దాన్ని ఎక్కువ ఎందుక్ గడుగుతాం మనం పైన ట్యాంకీని మేమైతే రెండు సంవత్సరాలక్ ఒకసారి కడుగుతం దాన్ని
మేము వన్ ఇయర్ కొక్కసారి కంపల్సరీ
అవునండి
ఆ మేం జూన్ లాస్ట్ కు ఖచ్చితంగా కడుగుతామండి ప్రతి సంవత్సరం
ఉహుమ్
ఉమ్మ్
ఏ మావై మేమైతే రెండు సంవత్సరాలండి
ఆని ఆ అట్లా నిల్వవు నిల్లు అవును అట్ల నిలువ ఉన్నా నీళ్ళను ఆ అ గడము అది నచ్చదండి నాగ్గూ
నాగ్గూడా నచ్చదండి
అదెప్ అదొకటి ఫ్యాషన్ అయిందండి ఇప్పుడ్ జనాలకి
అవునండి అది ఎందుకు పెట్టించుకుంటురో అర్ధం కాదు
ఔను
హుమ్ మేమి ట్యాప్ వాటర్ వచ్చినప్పుడే నాలుగైదు బిందెలు వట్టుకుంటాము
ఔనండి
ఇగ మాకవ్వి గుడ ఒకరోజు మిషిన్ దగ్గరద వాటర్ వస్తున్నట్టున్నయ్ ఒక రోజేమో మంచిగొస్తయి వాటర్ తెల్లగా
ఉమ్
ఇగ ఈ త్రీ డేస్ నుండి మొత్తం మిషిన్ భగీరథ వాటర్ వస్తున్నట్టున్నయ్
బాలేవు ఈ రోజు గుడం అంత బాలేవండి వాటరు
అవునండి బాగలేవ్ అంత పచ్చగున్నాయండి
ఇన్నె
వా వ తెల్లగొచ్చిన్ రోజు కొంచెం నార్మల్ ఉన్నయ్ ఈరోజు ఎందుకలా ఇప్పు తున్నారో అర్థం గాదు
భగీరథా వటరట అండి
తెల్లగా అచ్చిన్ రోజు మరి అవి ఫిల్టర్ కావాండి భగీరథ వాటరు
ఏందండి
మిషిన్ భగీరథ వాటరు అద్ ఫిల్టర్ చేయరాండి మరి
చెయ్యరు డైరెక్ట్ వస్తయ్ గదండి
ఆహా అందుకే ఎల్లో ఎల్లో వస్తున్నయి బాగా
హుమ్
ఉహూ
చెయ్యాలండి అసలు ఫిల్టర్ చజేసే ఇయ్యాలె మనకు
ఔన్ తాగుతం గదండి
ఉమ్ జనాల్ దాగుతరు తాగుతరు చాలా మంది తాగుతరండి ఎయిటీ పర్సెంట్ తాగుతరు
ఔను
అందరెందుకూ కొనకచ్చుకుంటరండి
ఇప్పుడు చాలా మంది కొనకచ్చ కుంటున్నార్గదండి మిన్రల్ మిన్రల్ అనుకుంటూ
హు
మేమైతసల్ మిన్రల్ వాటరే కొన్కరామండి వర్షకాలంలో గుడ ఇట్లా తెల్లగచ్చిన రోజే స్టోరేజ్ చేస్కున్ పెట్టుకుంటం వాటర్ ని మరుకులచ్చిన్ రోజ్ వట్టమిగా
నాలుకుండలల వట్టి వెడతా నాలుబిందెల్లాల వట్టి పేడత మంచిగచ్చిన రోజు అవే అవే తాగుతం మళ్ళా మంచిగొచ్చిన్ రోజే వడతా
ఉహూ
వడవొస్ పెట్టుకుంటం కుండ కాలైన కొద్దీ వడవొస్ మళ్ళీ వోస్తా
ఔనండి
ఇ
ఇప్పుడెండకాలం కుండ వాటరేనాండి
ఎప్పుడైన కుండలయే తాగుతమండి
ఔనా
చలికాల మేమో పాలు తాగుతాము ప్రతి ఉగాదికి కొత్త ఉండేద్ ఎస్తామండి ఆగు ఉండలేదా అగుతాం.
ఉహుహ్
నో దీస్ చల్లగుంటే టేస్ట్ ఉంటాయండి ఉహ్ ఓకే అండి.
ఓకే అండి.
కే అండి థ్యాంక్యూ అండి.
వెల్కమ్ అండి.